ఆ చెప్పండి ఎవరు మీరు, ఏమి చేయట్లేదండి పడుకున్నాను మీరేం చేస్తున్నారు
నేనేం జెస్ తలేనండి మేము అలా కూర్చున్నాం భోజనం చేసారా
చేయలేదండి ఇంకా పండగలనే చేసుకున్నామండి మీరేలా చేసుకున్నారు
మేం బాగా చేసుకున్నాము బయట కేక్కడి
వెళ్ళ మండి రోడ్ మీదికి మీరేది లేదా ఎక్కడికైనా ఉహు చెప్పండి ఇంకా సినిమాకి ఏమన్న ఎల్ల వెళ్లలేదండి ఇంట్లో లోనే చూసాం
ఆహా ఏం సినిమా చూసారు
భరత మహాశైలుకు విజ్ఞప్తి చూసామండి మీరేమైనా చూశారా
అవా
ఏ మీ వెబ్ సి
రిసార్ట్ అని హాట్ స్టార్ లో ఉన్నాయి
హా
ఆ బాగుంటదండి
ఇంకేమైనా చెప్పండి చూస్ త నేను కూడా
ఇంకేమన్నా అంటే ఇంకేమున్నాయి ఇంకా అందులో హాట్స్టార్ ఓపెన్ చేతే అన్ని కనిపిస్తా ఉంటాయి మీకే మీ గమీరు అందులో ఎది న నచ్చితే అది చూసుకోవచ్చు
అదేనండి మీరు చూసారు కాబట్టి మంచి ఇది ఉంటే చెప్తారని మిమ్మల్ని అడుగు
అంటే నాకు బాగా ఫేవరెట్ చే హార్ట్ బీట్ అనే సిరీస్ ఉంటాయండి
చిచ్చి అది చాలా వరస్ ట్ సిరీస్ అండి పాపు మీర ఎందుకు చూసారు దాన్ని నేన
ఏ కాదీ అందులో అసలు తెమోస్ నల్ గా ఉంటుంది తెలుసు అసలు చాలా బాగుం
చిచ్చి అలాంటి సిరీ నా జీవితంలోనే చూడలేదండి ఏంటండి నాకు ఇంకా ఏం అవేం నచ్చనాయండి చాలా నచ్చినాయండి దురేందర్ నచ్చింది దూరేందర్ నచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్ నచ్చింది సిరాయి నచ్చింది ఇ హౌస్ మెన్ నచ్చింది, ఆ ఇంకా ఆ అంతేనండి ప్రస్తుతానికి మొన్న చూసినవయితే
ఏం చేస్తా ఉంటారు అండి ఏం జాబ్ ఏం జాబ్
నేనా అండి ఆ నేను
ఆ నేను సూపర్వైజర్ గా చేస్తున్నానండి
మ్ సూపర్వైజర్ కింద చేస్
మ్
ఉహు ఏమో
మీరేం చేస్తారండి
మేమ్ మేము హౌస్ వైఫె నండి రోజు వండుకోవడం తినడం పిల్లల్ని చూసుకో కుడం
ఉహు మీరు మీ మీకు పెళ్లి అయిపోయిందండి ఇస్తా పదా
ఉహు ఇంక రా రిస్కు తింటదెంగ్ ఎమ్ చేశారండి కి బయటకి ఎక్కడకి వెళ్లలేదా ఫ్యామిలీ ఫ్యామిలీ తో
ఊ ఊటి వేల్ మిమ్మల్ని
ఆహా ఊటీ వెళ్ళారా ఆహా బాగా ఎంజాయ్ చేసారా సమ్మర్ లో
అసలు చాలా మీరు కూడా వెళ్ళచ్చు చాలా బాగుంటుంది ఊటీ
ఆహా అంటే మా హస్బెండ్ తీసుకెళ్ళాలి మాకు అన్నిీ టీవీలోనే చూపిస్తారు డైరెక్ట్ గా తీసుకెళ్ళరా
నైస్డి
హలో
చెప్పండి
నెక్స్ట్ శ్రీరామనామకి ఏం ప్లానింగ్ అండి
ఏం ప్రై ఉండదండి డ్యూటీకి వెళ్ళది ఆ రోజు మాకు డ్యూటీ ఉంటుంది ఇకి ఏమ ఇ
ఇంకేంటం మొన్న దూరం అందరుూ సినిమాకి వెళ్ళినట్టున్నారు మొన్న దూరం అందరుూ సినిమా కి వెళ్ళినట్టున్నారు
చాలా బాగుంది దురంధర్ దురంధర్ దురంత త్రీ టూ రివేంజ్ అండి బాగుంటది తిరుమ చాలా అందంగా ఉంది చాలా బాగా తీసారు స్టోరి ముందుదన్ని ఇప్పుడు ఇండియాను పాకిస్తాన్ లోకిెళ్ళి పాకిస్తాన్ గోండా కింద మారి పాకిస్తాన్ లో గోంండందరిాంపి ేస్తారండి అది కేజీఎఫ్
కేజిఎఫ్ లా ఉంది ఏంటి అన్న
కాపోతే ఇక్కడ ఇ పాకిస్ తునింద్రిలోత్ తిడండి అనిరికి తదండి అందరు కూడా పాకిస్తాన్ నోడే అనుకుంటారు అలా అందరినీ మోస్ ముగిస్ చంపేస్తాడు అందరినీ పాకిస్తాన్ వాళ్ళందరినీ ఎవరైతే నే ఇండియాకి హాని చేశారు వాళ్ళందరిని
ఉహు ఉహు
ఆడ ఐరుకోను
ఇంకేంటండి మే మే ఫుడ్ ఏం తిన్నారు ఇప్పుడు
ఇంకేం తినలేదండి తినాలి
పేరు చేయలేదు ఇంకా
ఉన్నిఇరు ఏమి చేయలేదు ఇంకా ఏమి మా అన్నం పప్పు వండుతున్నట్టు ఉన్నారు మా అమ్మగారు
అబ్బ ఆ అవును వీకెండ్కి ఎక్కడికి వెళ్లలేదా ఆహా
ఉ మీరు ఏం చేస్తారు వీకెండ్ కి
మేము కాకినాడ బీచ్ కు వెళ్దాం అనుకుంటున్నాము మేం అక్కడ బీచ్ బాగుంటది కదా కోరంగి ఇవన్నీ వెళ్తే అంటే మా ఫ్యామిలీ ఎప్పుడు చూపించలేదు చూపిద్దామని
ఉమ్ చూపి కిచెన్ చూపించన్ బాగుంటది బాగుంటది
ఆ అలాగే లే విజయవాడ కూడా ఒకసారి
ఓ వెల్డ్రైన్ వెల్డ్రైన్ బోవును
ఇంకా మా హస్బెండ్ కి చెప్ లేదు మా హస్బెండ్ చెప్పి మొత్తం ఫ్యామిలీ అందరం ఎళ్దాం అను
ఊ వెళ్ళి చెప్పండి చెప్పండి వెళ్ళండి. వెళ్ళండి బాగుంటది బాగుంటది
ఆహా అలా మీర ఎక్కడికి టెంపుల్స్ కి వెళ్లేదా ర సెంట్లా
హా నేను మే లోకలల ము మే నాన్ లోకలె పెద్ద మిమ్మల్నీ ఆ షిరియా పెద్ద తిరుపతి వెళ్ళామండి. ఉం తర్వాత థాయిలాండ్ లో ఒక టెంపుల్ ఉంటది అక్కడికి వెళ్ళాము.
థాయిలాండ్ కూడా వెళ్లారా మీరు
వెళ్ళమ్
థాయిలాండ్ లో ఏమి ఉంటదండి.
అదే ఇప్పుడు చెప్పాను కదా థాయిలాండ్ టెంపుల్కి వెళ్ళమన్ యా వా ఎస్ ఎస్ అండి అంతే బ్యాంకాక్ లో థాయి టెంపుల్ ఉంటందండి. అక్కడికి కూడా వెళ్ళాము.
ఆహా అదే ఫ్రెండ్స్ తో వెళ్ళారా ఫ్యామిలీతోనా
సింగిల్ గా వెళ్లానండినేను
ఆహా ఓకే మీ దగ్గర డిస్టబెన్స్ వస్తున్ ని
నా దగ్గర ఏ డిస్టబెన్స్ ఉండదండి.
ఓకే మీరేం చదువుకున్నారు అయితే
నేను నాకు నాకి ఈ బుక్ కనిపించింది చదువుతన అండి.
ఓహో డైలీ న్యూస్ పేపర్ చదువు
ఆ డైలీ న్యూస్ పేపర్ చదువుతానండి.
ఆ ఉహు ఏం ఏం న్యూస్ పేపర్స్ చదువుతారు.
నాకు దాంట్లో స్పోర్ట్స్, స్పోర్ట్స్ పేపర బా చదువుతానె స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం నాకు, దాంట్లో క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టం ఐపిఎల్ అంటే కి పిచ్చ్ అండి యమ పి చ్చండి ఐపీఎల్ అంటే నాక్, మీర్ చెప్తే నమ్మరు నేను ఐ పిర్ ఎంత బా చూస్తానంటే ఐ చాలా ఇష్టం ఐపీఎల్, హు
ఎవరిష్టం క్రి
క్రికెట్ లో అందరూ ఇష్టమేనంని నాకు క్రికెట్ అంటే నే ఇష్టం ప్రా ణం అండి క్రికెట్ నింటే నాకు, పిచ్చి మీరు చెప్తే నమ్మరు క్రికెట్ వస్తే నేను ఎక్కడికి ఎళ్ళండి ఇంటి దగ్గరే ఉంటాన్, హు చ్ నబ్ న బౌలింగ్ అంటే చాలా ఇష్టంమండి రెండు చేతులతో వేయడం అంటే నం కా ఇంకా ఇష్టం బ్యాటింగ్ కూడా ఫుల్ ఇష్టంమండి.
ఓకే, ఐప్ తే మీర్ మో, క్రికెట్ బాగా పడతార్ అనమాట ఇంకె ఇంకె గేమ్స్ అంటే ఇస్ మండి మీకు
లైక్ ఎ రియల్లీ లైక్ భోజనం గేమండి.
బోర్డింగ్ గేమ్
మ్ భోజనం భోజనం గేమ్అండి చాలా బావుంటుంది భోజనం గేమ్
టే నాకు అర్ధం కావట్లేదండి నన్ టే మనం ఆ మామూలుగా మాట్లాడుకుంట్నం కదా ఇప్పుడు
అవునండి
ఆ అదే మీక్ కొంచం ఏమి ఇష్టం కొంచెం మామూలుగా చెప్తారని
ఉ నాకు నాకు నా కు నాకు చాలా ఇష్టాలుంటాయండి నాకు ఫ్రూట్స్ లో వచ్చేసి ధనిమకాయ ఇష్టము జామకాయ ఇష్టము ఆ, కలర్ అవునండి కలర్ చేసి నాకు గ్రీన్ అంటే చాలా పిచ్చండి.
గ్రీన్ కల్ గ్రీన్ కలర్ రాఒ కే ఓకే, ఫేవరేట్ హీరో ఎవ్ రండి హీరో కానీ హీరోయిన్ కా, సత్యదేవ్ అంటే ఇష్టమా సత్యదేవ్ ఏ మూవీస్ ఇష్టమండి బా ఫేవరెట్ ఏవి బ్లఫ్ మాస్ట్రా
అవునండి మీకు మహేష్ బాబు ఈ సినిమా ఇష్టం అండి
మహేష్ బాబు నాకు బాగా ఇష్టమైనంది దూకూడు ఇష్టం
దాంట్లో పాట పాడండి
అం నాకు పాట్ల రావండి
ఏ పర్లేదు పాడండి
ఆహా నాకు దూకుడు సినిమా అంటే ఇష్టమండి ఆ ప్రజ జంటే
పాడండి పాడండి మీరు బా పాడతారు పాటలు కాంచన పాట బా పాడతారు పాడండి
కదండి రీస్ రీసెంట్ గా ఏదన్నా టెంపుల్ కు వెళ్ళారా
ఓ నేను మా ఇంటి దగ్గర రామాలయానికి ఏళ్ళాను సాయిబాబా గుడికి ఏళ్ళాను ఉమ్
మీకు ఏ దేవుడంటే ఇష్టమండి
ఉమ్ నాకు నా నాకు మా నాకు మా తల్లిదండ్రులే దేవుళ్ళతో సమా మనం అన్నమాట వాళ్ళంటే బాగా ఇష్టం
ఓకే ఉం మీకీ ఏ ఫుడ్ అం ఏది ఫుడ్ అంటే ఏ ఫుడ్ ఇష్టం
నాకు ఫుడ్ ఆన్ వచ్చేసి వంకాయ్ వంకాయ్ కూరా వేపుడు ఫుల్గా ఇష్టమండి
కే
ఉమ్
ఉహు అంటే మీరు ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నారు ఇప్పుడు టీ వీ జుత్త
ది నీ
ఉ ఓకే ఉ ఓకే మరి ఫ్యామిలీ ఏక్కడికి బయటికి ఏండ్రా ఇప్పుడు
తరు
మా హస్బెండ్ ఒచ్చి ఆ మాల్లో వర్క్ చేస్ తరు ఏంటండి అంటే ఇది మేము మామూలుగా కమ్యూని కమ్యూనిటీకిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఇలాగా మేము కార్య యాప్ నుంచి ఫోన్ చేస్
అది కమ్యూనిటీ కాదు కమ్యూనికేషన్ అండి
అది కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి అంటే బయట వాళ్ళతో అంటే ఒక కార్య యాప్ అని టది దాంట్లో నుంచి మనం ఇలాగా ఆ వాళ్ళు టాస్క్ లు ఇస్తారు టాస్క్ కంప్లీట్ చేస్తే వాళ్ళు అమౌంట్ అనేది మనకి పే చేస్
నైస్ అండి వెరీ నైస్ అండి
ఆ మీరు ఇలాగే కాల్స్ చెయ్యండి మీ దాంట్లో నుంచి ఒక ట్వంటీ కాల్స్ చేస్ అంటే మీకు వాళ్ళు
అవునా సరే అండి డెఫినెట్గా చేస్తాను
ఆ అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్ తు ఉండండి ఆ ఆ మీ మేము మేము ఎప్పుడు కాల్ చేస్ ఆ సరే మీరు కాల్ లిఫ్ట్ చెయ్యండి కొంచెం
తప్పకుండా తప్పకుండా లిఫ్ట్ చేస్తా